హలో ఆ వినిపిస్ తిన్నాండి
ఆ వినిపిస్ వినిపిస్
హూమ్ తిన్నారా
ఆ తిన్నద్ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి మా బాబు ఒక్క దగ్గర ఆగట్లేడు
అవునా అండి చిన్న చిన్నపిల్ల చిన్నపిల్లలు అన్న సరె ఇంతే అండి
వాజులేని ఉంటే, వాజులేని ఈరగొట్టిండు మూతా దాన్ని చ్చు ఇచ్చు ఇచ్చు అని అంటుండు నన్నే వచ్చి మళ్ళా
ఖరాబ్ అయితుందండి. మళ్ళీ ఒక డబ్బాలో పోసి పెట్టి రా మరి
అంటే అది ఫేస్కు రాసుకుని సన్ స్క్రీన్ లాంటిదండి. అది తీసుకొచ్చింది, మా చెల్లె ఆ మొత్తం ఓపెన్ లేదు. ఏమన్నా ప్రయోగం చేయాలి కదా. దాని మీద మళ్ళా
అవునా అండి
ఉఓహో ఏదో ఒకటి చేయంది. వీళ్ళు ప్రశాంత్ ఎలా ఉంటారు.
అవును అది కూడా కరెక్ట్
ఉఓహో ఏదైనా ఒకటి చేస్తేనే ఉంటారు. ఉ గదా
ఒక చిన్న స్కూల్ ఉం ద అండి అక్కడ పిల్లలు ఆడు కుంటారు డే అంటే అక్కడ భరతనాట్యం అన్ని నేర్పి విసరరామాట చిన్నపిల్లల కాంచె చిన్నప్పటినుంచి మస్తుందండి, అళ్ళ అట్లాంటి కా అలాంటి స్కూలల్లో జాయిన్ చేయండి అన్నీ నేర్పించేయి అంటే అబ్బాయిలకు సంబంధించి నేనా
అబ్బాయిలకి ఏముంటయీ అండి నేర్పి ఇస్తాను
వాళ్ళే ఆడిపిస్తారు. మనం ఒకవేళ ఉద్యోగానికి పోయినాం అనుకోండి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళయితే ఉద్యోగానికి పో పోతారు కదండి అమ్మా నాన్న ఇద్దురు పోయిరా ఎంకో పిల్ ఈన్నే ఉంచుకుంట విన్నీ
హ్మ్ హు
కూలు మినీ స్కూల్ అండి అసలు ఎంత బాగుంద వాళ్ళందరు కూర్చోబెట్టి అందరికి పెడతది ఒకసారే ఫుడ్ వాళ్ళకి
అవునండి ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఏంటిదంటే మూడు సంవత్సరాలు పడితే పిల్లలని ప్రీ స్కూల్ అనే వ అసలు అందులో ఆ చిన్న పిల్లల్ని ఈ అన్ని పాటలు ఆటలు నేర్పుతా ఉంటారు అన్ని నేర్పుతా ఉంటారు ఇగ
ఇదే జరుగుతుంది మాకైతే కనిపిస్తుంది ఇక్కడ
అవునా మంచిగా ఆడిపిస్తా ఉంటారు ఇ మంచిగా ఉంటారు పిల్లలు పద్ధతిగా పెరుగుతారు అట్లా
అవునవునండి మళ్ళ కాని ఇ ఇంత తెలుసా అండి నెలకి ఇరవై వేలు పదివేలు ఇయ్వాలి వాళ్ళకి మనం ముంచ చకుం వాళ్ళు ఉంచుకున్నందు మన పా పాపనైనా బాబునైనా
వాళ్ళు కూడా పిల్లలతోటి ఉండి మానసిక నందాన్ని పెంచు కుంటారండి
అవునవునండి వాళ్ళ తెలుసా తినిపిమన్న తిపి సర్ కూడా చిన్న పిల్లలకైతే
హ్మ్ వాళ్ళ వాళ్ళ తింటరు వాళ్ళు వాళ్ళే మంచి మాట్లాడ మాటలు వస్తాయి మంచిగా పెరుగుతారు ఏ విషయాలండి ఏ వెనుకట ఐదు ఆరు సంవత్సరాలకు చిన్న వాళ్ళ అని పెద్దవాళ్ళుని వేసేది వాళ్ళ
ఇప్పుడు అట్లాగాదు లక్షల లక్షల ఫీజులే ఉన్నాయండి చిన్నప్పుడే నా నర్సరీ క్లాస్ కి ఫ్రీగా పోయినా అండి ఇప్పుడయితే లక్ష రూపాయ అంటే
ఆ ఇప్పుడు ఒకళ్ళ కీ అంటే ఎవరినన్న చిన్న పిల్లల్ని ఇప్పుడు మూడు తర్ మూడు సంవత్సరాలు ఉన్నళ్ళని వేయ్యాలంటే నలభై వేలట అండి ఆరు నెల్లకు ఆరు నెల్లకే మళ్లది ఆరు నెలలా అంటే మూడు నెల్లే నడుస్తాది బడి ఇంకో మూడు నెల్లు నడవనే నడవదు ఇప్పుడు జూన్ లో స్టా జూన్ లో మొదలయింది అనుకో ఆ ఇప్పుడు పా పాఠశాలలు జూన్ లో మొదలయ్యాయి అనుకోండి జూ వాళ్ళ ఎట్లాగో జూన్లో పోరు జూలై లో పోతారు. జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఆక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆరునెల్లు మల్ల జనవరి ఫిబ్రవరి మార్ ఎండా కాలమైతది
అవునండి
ఉహ్ ఒక బడి పెట్టుకోవాలండి మంచిగా
మనం బడి పెట్ పెట్టచండి నిజంగానే పైసలు సంపాదించుకోవచ్చు అట్లా కూడా బతా బిజినెస్ యే ఏముందండి చిన్న పిల్లలకి నేర్పించేది కూడా ఏబీసి సిటీలో యేముంటయ్ దానికి లక్షలు యాబై వేలు కట్టమంటుర్రు ఫీజులు
ఆహ్ వాళ్ళు ఏం ఇచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్ కుడా రాదు
ఆ మాకైతే టెన్త్ క్లాస్ లో కూడా పదివేలు కట్టలే అండి నేనైతే టెన్త్ క్లాస్ కి కూడా పదివేలు కట్టలే కానీ ఇప్పుడు మాత్ త్రం అన్ని
మళ్ళ అదొకటేనా మళ్ళ మళ్ళ అదొకటేనా వాళ్ళకు వేరే ఆహ్
యూనిఫామ్ము బుక్కులు బ్యాగులు ఆ
ఆ ఉంటా మల్ల వాళ్ళ వాళ్లకు బుక్కులని మళ్ళ వాళ్ళ వాళ్లకు తీరొక్కటని ఒక్కొక్కటి ఒక్కొకటి ఒక్కొక్కటి ఎన్ని కొనాలి
అవునండి అసలు షూస్ కొనాలంటరు నల్లయ్ అంటరు తెల్లయ్ అం అంటరు బూట్లు
ఆ ఇంకెన్ని చీరలు కొనాలి వాళ్ళకు ఒకటి కాకుండా ఒకటి
మళ్ళ రోజు వాళ్ళకి స్నాక్స్ బాక్స్ సు అన్నం ఉమ్ టిఫిన్లు మూడు పూటలు బాక్సులే పంపాలండి బ్యాగులల్ల మా అక్క కొడుకు ఉంటాడు. వాళ్ళని ఎక్కించుకోని పోతుంటే అంటే వాళ్ళు పోతుంటే చూస్తాట అన్నమాట మూడు డబ్బాలు పంపిస్ సగం డ్రెస్ అసలు ఆయన తింటాడో తినడో తెలియదు పక్కన వాళ్ళు తింటారో
హహహ అంటే పిల్లలు అందరు తింటుంటే వాళ్ళే తింటారు ఎందరు తినరు గానీ కానీ ఆగమాగం చేస్తారు కొంచెం తింటారు కొంచెం తినరు
అవునండి
ఆ అంటే ఇప్పుడు అన్నిటికిీ రేటే అండి ఇప్పుడు డజన్ అరటి పండ్లు తీసుకుంటే బయట ఎనభై రూపాయలు అట
అవునవును
ఆ అ ఏమి తీసుకుందాం అన్న ఖర్చుతోటే ఈ ఈ రోజులలో ఖర్చులను భరించడం కంటే
ఆ
పో బాబు ఏడుస్తున్నాడు ఫోన్ ఈయమని
చిన్న పిల్లలలకు అలవాటు చేయొద్దు ఫోన్లప్పుడే
హాట్స్పాట్ ఆన్ చేయమని చెప్పు
ఫోన్లు అలవాటు చేయొద్దండి ఆ ఫోన్లు అలవాటు జేయకండి
అస్సలె
అవునండి మీరు మీరు మిద్ద మీద పండుకుంటారా ఎండాకాలంలో
మీద పడుకుంటాం అండి చల్లగా గాలో సుమర సపు పాడుతు మంచిగనిపిస్తు స్తుదండి చాలా మంచిగా ఉంటది మేడ మీద పడుకుంటే.
స్నేహితురాలు వాళ్ళు వెళ్తున్నారునమాట పరుపు తీసుకొని సాపలు తీసుకొని బెడ్ చద్దర్లు అవన్నీ పడుకుందామని పైన
అడుగుతుల్ల హందు కూడా వస్తారని
ఆ.. ఆ అడిగిరు కానీ నేను వామ్మో నేను దోమలు గరుస్తాయని భయం అయితదండి
మీరు కూడా వాడిచండి రమ్మని
ఆప్
అది నా హహహ... మీరు రోజు బయటనే పడుకుంటార అండి
ఆహా లేదు లేదు మా ఇంటి కాడైతే పైన మిద్ద మీద పడుకుంటాం కానీ ఇక్కడ హాస్టల్లల్లా పడుకోం అట్లా భయం ఐతది మళ్ళ భయం ఏం కాదు దు గాని ఆ దోమలుంటాయి అర్ధం ఆ ఇప్పుడు మళ్ళా నిద్రవోతేలేవను మేం లేవం పైన పడుకుం ఎహె మల్ల కాలేజ్ టైం అయితది కదా అండి అందుకే కిందనే పడుకుంటున్నాం మేము మా రూమ్లల్లనే ఇంటి కాడుంటే మాత్రం సెలవలు వచ్చినప్పుడు నాన్న అమ్మ అందరం అమ్మమ్మ తాతయ్యలందరం పైకి వచ్చి పడుకు కునేది ఇంటికాడ అమ్ అమ్మ వాళ్ళ ఇంటికి వోయినప్పుడు
ఆ మంచిగుంటదా అండి పల్లెటూరు ఇట్లా డాబా మీద పడుకుంటే చల్ల
అవునండి అసలు పల్లెటూరులో చాలా దొరుకుతాయ్ కా రలుగానే అన్నీ
ఆ ఏసి కాద్ క ఏ అసలు ఏసీ కూడ పనికి రాదండి మొన్న మేము ఒకసారి ఊరికెళ్ళినం మా అక్క వాళ్ళది ఫంక్షన్ ఏదో ఏజ్ దేవుని పెట్టుకుంటుంద్లె నంటే అయితే సాయంత్రం వెళ్లినాం అంటే నేను రేపు ఉదయమే ఎంతో ఇక్కడ ప్చ్ అంటే మేము ఉన్న ప్లేస్ కి రావాల్సి వచ్చిండే అలా వద్దాం అని అనుకుంటే వాళ్ళు బలవంతంగా ఉండు ఉండు అన్ అన్నరు అయితే ఇగ ఉన్న ఆ రోజు నిద్ర వస్తుందని మేడ మీదకి వెళ్ళి పడుకుంటే ఆ గాలి చూడాలి అబ్బా అసలు మేల్కే రాలేదండి ఎంత మంచిగా చల్ల గాలి వచ్చిందంటే అంత మంచిగా ఉంది అసలు కొబ్బరి చెట్లు ఉన్నాయి పక్కన ఇగ గాలి ఈ అబ్బబబ్బా మస్తు చల్లగున్నదండి వాతవరణం
అవునండి ఇప్పుడు కూడా వాతవర మస్త్ ఆ ఇక్కడేమో బండ్లు పోతాయి ఆ పొల్యూషన్ అంటారు ఈ పొల్యూషన్ వెహికిల్స్ అన్ని ఇటు తిరుగుతాయండి చిన్న రోడ్ లో కూడ
కాలుష్యం అనేది ఉంటనే ఉంటది కాబట్టి ఇక్కడ చల్లని వాతావరణం అస్సలు నీలుకదండి పల్లెటూరులలో ఏముంటది వ్యవసాయం పంట అసలు వాహనాలే ఉండవు అక్కడ
అవునవును అ అక్కడేమో అట్లా అక్కడ మంచి ఉంటది మంచిగా
రాత్రి సమయంలో బయటికి అసలు రానే రారు ఆరు ఎదయ్యిందటే పడుకుంటూనే ఉంటారు తినేసి అంటే వాళ్ళు ఉదయాన్నే లేసర్ కదండి ఐదు ఆరుంటికే లేస్తారు ఐదు నాలుగుంటికే లేచి వ్యవసాయం పండ్లకు పోతారు కాబట్టి వాళ్ళు తొందరగా వచ్చి తిని పడుకుంటనే ఉంటారు
హుమ్ కానీ ఇక్కడ అట్లు ఉండదండీ కానీ ఇక్కడ అట్లుండదు నాలుగింటి వరకు నిద్రనే పోమ్ నైట్
అవును
మూడు గంటలు రెండు గంట పొందక ఫోన్ చూస్తానే ఉ తరు
నిద్రోచ్చినప్పుడు వాడు కుంటారు ఎప్పుడు అంటే అప్పుడు లేస్తాం ఇగ ఆదివారం అయితే ఇంకా అసలు లేవనే లేవర్ అంటి టిఫినే తినం అసలు అన్నమే డైరెక్ట్
ఒక్కొక్కరు ఒక్కొక్కరు తిరుగు ఉంటారంండి
ఆ ఇంకా వాషింగ్ మిషిన్ లో బట్టలు వేయాలండి అమ్ చాలా పనుందండి ఇయాల మాకు
అక్కడ ఆ వాషింగ్ మెషీన్ కూడా ఉంటదా అండి
ఆ ఉంటదండి కాకపోత్ పోతే సర్ఫ్ లిక్విడ్ అవి మనం కొనుక్కొచ్చుకోవాలి మనమే వేసుకోవచ్చు ఇక వారానికి ఒక్కసారి ఇయ్యాల ఎయ్యాల అన్నమాట ఇంకా కొంచెం ఐనాక వేద్దం అని ఆగినా ఎండ లండి పొద్దు ద్దున్న ఏమో ఎండకి అసలు పైన పోయి అరవేయ బుద్ది అయితలే బట్ల్ తను నైట్ పూట ఆరేసి పొద్దున్నే తీస్తాం ఇక డకి
అవునా అంటే ఇగా పిండుకోడానికి మస్త్ ఇబ్బంది ఐతుంది ఆ సరే అండి కాయందో